హలో వినిపిస్తంద అండి వాయిస్
ఆ వినిపిస్తాదక్క
ఆ బాగున్నామక్క మీర్ బాగున్నారా ఆ ఇంకా లేదక్క తినల్లా మీరు తిన్నారా
ఇంకా లేదక్క నేను కూడా
అవునా ఏం జెసినారు వంట
రసం అన్నమక్క
మీరేనా చేసేది ర నేనచ్చేసి పప్పన్నం
అవునులేండి నేన్ నేనే చేస్తానక్క వంట
అవునా ఉమ్ నేను మా ఇంటి ఇంట్లో నేనే చేస్తానక్క
అవున్లేండి
ఉమ్ ప్రొద్దునెం తిన్నారు
ప్రొద్దునీరి ఉగ్గాని తిన్నా
ఔన్లేండి
ఇంకిప్పుడు రసమన్నం చేష్నా తినాల
ఔనౌన్లేండి ఊమ్ ఊమ్ హౌస్ వైఫేనా ఊ హౌస్ వైఫేక్క ఊమ్ ఎక్కడికన్న మీరక్క నేను హౌస్ వైఫే అక్క ఆ ఎక్ ఎక్కడికన్నెళ్నారా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో
అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళింటిమి
ఔన్లేక్కా ఆడ బాగుంటది ఉహు అంటే త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే ఎంత దూరమైతుందక్క మీ ఇంటి దగ్గర్నుంచి
ఒక హండ్రెడ్ కిలోమిట
ఔనౌన్లేండి ఊమ్ ఊమ్ నిజమే కొ దగ్గిరేం కాదు ఆహ అంటె అక్కడ బాగుంటుంది కద విలేజ్లొమ్ అ ఆ విలేజ్ కొండలు చెట్లు ఉంటయ్ ఊమ్ ఔన్లేండి ఉంటాయి ఊమ్ బావిలూ అ న్నీ ఈదలాడేక్పోతారు అన్నీ ఉ
ఆ
ఊమ్ మీరూ మీ పోతారా ఎవరన్నట్ల బావిలో
లేదక్క నాకు రాదు ఈత
అంటె మీ రిలేటివ్స్లొ గాని మి ఇంట్లో వాళ్ళు గాని ఎవరన్న పోతారా
రిలేటివ్సైతె పోతారు అంటె మా వాళ్ళే గాన్ పోతారు
ఔనౌన్లేండి ఆహా ఆ ఊమ్ ఉమ్ ఇంకేమక్క ఇంకా అక్క చెప్పాల్ల క్క మీరె ఏమన్న వన్ ఫాట్టీకె నేనా చికెనొచ్చేసి ఫస్ట్ ట్ బాగ్ కడుక్కుంటానక్క ఒక టూ టైమ్సన్న కడుగుతా చికెనూ కడిగీ తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ టమటాలు ఎరగడ్డ పచ్చిమిరప్కాయ్లు అన్నీ తరుక్కుంటానా తరవాత అల్లం తెలవాయ్ పేస్ట్ రెడీ జేస్ కుంటా తరవాతొచ్చేసి ఇంక ఒకటి పెట్కోని బాండి పెట్కోన్ దాంట్లో ఆ నూనేసి జిలకర ఆవాలు కరివేపాకు పచ్చిమిరప్కాలు ఎరగడ్డ అన్నీ యేసి బా మగ్గిస్తానక్క తర్వాత్ చికెనేసి కొంచం పస్పు ఉ ప్పు యేసీ అప్పుడే టమాటాల్గానేస్తనా యేసిన్ తర్వాత కసేపు మూ మూస్ పెట్టి బాగా ఉడికేడట్టు కొంచం అంటె పస్పు వాసనంత పోయ్యే వర్కు పెడ్తానన్ ఎట్టా
ఔన్లె మగ్గిన్ తర్వాత
తర్వాతొచ్చేసీ ఇంక ఊమ్ మగ్గిన తర్వా వాసనంత పోతది గద తర్వాత అల్లం తెలవాయ్ పేస్టేసి మళ్ళి కొద్దిసేప్ మగ్గనిస్త మగ్గనిచ్చ్ తర్వాత ఇంక్ కా కారం పొడి ఆ ధనియాల్ పొడేస్తా తర్వాతొచ్చేసి గరం మసాలా పొడేస్తా యేసి కొన్ని నీళ్ళు బోస్ బాగా ఉడికిచ్చి లాస్ట్లో చికెన్ మసాలా పొడేసి కొంచం కోత్మీర్ ఏసి ఇం క దిపేస్తానక్క పుదీనా ఉంటే పుదీనా ఏస్తా.
ఆ నేనైతే చికెన్ ఫ్రై చేస్తా.
ఎట్లా చేస్తర్ ఒక్సారి
ఓ
ఆ కొంచం ఆయిల్ వేసి చేస్తాము.
వేసి కోసేప్ బాగా మగ్గనిస్తా. ఆ దాంట్లోకి సక్ పక్కన మసాలా ఆడించుకుంటా ధనియాలు ఎండుమిర్చి, యాలక్కలు,
ఆ
ఆ తెల్లవాయలు, మిరియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ కొంచం ఫ్రై చేసి
ఆ ఆ వేసేసిన్ తర్వాత్ చికెన్ బాగా మగ్గుతాది కదా
తర్వాత కొంచం ఉప్పు, కారం, కొంచం నేనిప్పుడు రెడీ చేసిన మసాలంతా ఏసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మగ్గిపోతది బాగా
అవున్లే అక్క ఆహా అవున్లే ఫ్రైలకైతే ఏం బాగుండదులె ఆ కర్రీకైతే ఇట్ల మనకి ఆ ఆ బాగుంటుంది బాగుంటుంది. మ్
చింత
చింతపండు
పోప్ ఏత్తే దాంట్లోకి తెల్లవాయలు, జీలకర్ర
మ్ అవున్లె టమాటో లేయరా అక్కా అహ చింతపండు అవునా టమటాల్ ఏస్తాం కదా
ఆ ఇష్టమైతే ఒకటో టమాటా రెండు అట్ల ఏస్కోవచ్చు.
అంటే ఇంగ పులుపుగానే ఉండాల కాబట్టి మనకి రసం ఒక్క చింతపండైనా చాలు
కొద్
అవునవున్లెండి ఆహా బాగ్ తింటారా మీ ఇంట్లో కూరలన్నీ అంటే
చికెన్ మసాలా పెట్టి చెయ్యమూ
అవున్లెం ఫ్రైయే ఎక్కువ మసాలా
ఒక పూటైనా ఫ్రై అయితే బాగుంటది.
అవునవునక్క. ఎక్కువ చికెన్ తినబుద్ది కాదది.
ఆ ఒక పూటైతే అ
ఆ అవి అందులోనూ నోటు కోళ్ళులైతే తినచ్చక్క ఇవి ఇవన్నీ ఇంజక్షన్స్తో ఏస్తారు కదా ఎందు కో ఒక్క రోజు ఒక్కసారి తినేయకే గగనం అసలు మ్ ఆ అంటే ఎట్టా కేజీ ఆ పప్ పు గుడా బాగుంటుంది. కేజీనా అర్ధ కేజీ తెచ్చుకుంటారా?
కేజీ తెచ్చుకుంటాం అక్క.
కేజీ తెచ్చుకుంటారా మ్ ఆ అవున్లెండి ఆ మనం తినేదాన్ని బట్టిచ్చి
ఆ ఇద్దరే అట్లైతే గిన హాఫ్ కేజీ అట్లా తెచ్చుకుంటాం.
అవునవున్లెండి.
హ్మ్ మీరు అక్క ఇప్పుడు ఫెస్టివల్స్ మా ఊరి సైడ్ పి
సైడ్ పీరిల పండగ బాగా చేస్తారు. జరుగుతాద్ అక్కా
అవునా
ఆ మొన్నా వచ్చేసి పదిహేడో తేదీ అదేమంటారు గుద్దులేస్ స్తార్ అన్ అంటార్ కదా
హా
ఐడియా ఉందా చేస్ రు ఫస్ట్ గుద్దులేస్తన్నారు ఆ అన్ అంటారు ఫస్ట్ తర్వాత వచ్చేసి త్రీ మూడు రోజుల్ తర్వాత పెట్టిమెరవన చేసి గుండం దొవ్వుతారక్క మా ఊర్లో
ఆ సేమ్ ఇక్కడ గుడా అంతే
తర్వాత ఇంకా ఇంకొక ఫోర్ డేస్ కంతా అట్లా ఇంక దేవుళ్ళని మూడ్ రోజులు ఊరేగింపు జేస్తారన్నమాట. పొద్దున, సాయంత్రము, పొద్దున, సాయంత్రం చేస్తారు. ఇంకా ఆ మూడో రోజులో ఒక రెండో రోజ్ వచ్చేసి ఆ పానకాల్ ఎళ్ళ దాం అన్నమాట మా సైడ్ అయితే
ఆ
పానకం మనము బెల్లమూ గంగోగ్రి చెట్టని ఉంటుంది అంటే మనకి సబ్జా గింజల్ వస్తాయే ఆ చెట్టు ఆక్ కుల్ తీస్కొన్ వచ్చి దాంట్లో నానబెట్టి బెల్లము, నీళ్లు, ఆ యాకులు యాలక్కలు యాలక్కాయల్ ఏసి ఇంకా నానబెడ్తాం అక్కా. అక్కడ వచ్చేసి దీపం పెట్టుకుంటామా దీపం పెట్టుకొని ఇంకా రోజంతా దీపం వెలగాల రాత్రంతా అట్ల ఇం క దేవున్ దగ్గర్కి పోయి అది బాణం అది పానకం కుండని ఇచ్చేస్ వస్తాం అన్నమాట. ఆడ దేవుళ్ళ దేవుళ్ళని నిలబెట్టింటారు కదా ఆ పక్కీర్లైతార క్క మా ఇంట్లో మా అమ్మ మా మా మా అమ్మ వాళ్ళ సైడ్ ఉంది బాగా మా ఆయన వాళ్ళ సైడ్ అయితే లేదక్క తక్కువ మా అమ్మోళ్ళు అయితారు. మా ఇంట్లో పక్కీర్లైతారక్క మా అమ్మోళ్ళు.
అవున్లే ఇక్కడ మా హస్బెండ్ సైడ్ అప్పుడు అవుతా ఉండ్రంట.
అవున్లెం ఇప్పుడేం లేదక్క ఉట్టి బెల్లము దారాలన్
ఆ అవి ఇచ్చేసీ వస్తాం అంతే
అవున్లేండక్క ఉమ్ అంత ఆ అవున్లేండి ఆహా ధరలాన్ని అవి స్వామిక్ కావలసినవాన్ని తీసుకొనిపోయ్యి ఇచ్చేసి వస్తం ఆ మేము అంతేక్కా అమ్మోళ్లు ఒక రోజు పె పక్కిర్లు ఎత్తరా అంటే నానెం గాడు తమ్ముడు ఒ ఒకటే అయితడు అల్ల పక్కీర్లయి అయితే ఇంకా వాళ్ళు ఆ ఏమంటారు వాళ్ళు నీళ్లు పోసుకోకూడదంటారు మూడు రోజులు తర్వాత అచ్చేసి మంచం మీద పడుకోకూడదు అనంటారు ఆ తర్వాత వొచ్చేసి ఆ అంటారక్క మా సైడ్ అయితే ఫస్ట్ వాళ్ళు అన్నం తిన్న తర్వాతనే అంటే మనము ఎంగిల్ చేయకూడదు అనమాట ఒకవేళ వాళ్ళకి తీసి పెట్టి మనం తినచ్చు గాని ఎంగిల్ చేయకోకుండా వాళ్ళకి పెట్టాలనమాట అట్లా అట్లా మా ఊర్లో ఉంటది ఆ మా ఊర్ లో అట్లా చేస్తారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కొక్క లాగా
అవున్లేండి
ఉమ్ అట్లా చేస్తారు మా ఊర్లో అయితే
ఉమ్ ఇక్కడ బాగా చేస్తారు అంటే ఇక్కడ శనివారం ఆదివారం అంటన్నారు
మాక్ శనివారం కి ఏటికి ఎళ్ళిపోతాంట అక్క శు గురు శుక్ర శని అన్నారు ఉమ్ శనివార్ మని పాపం అ మా ఉ ఊర్ల అయితే మూడు రోజులు చేస్తారు గురు శు క్ర శని శనివారం పాపం కూర ఖచ్చితంగా తినల్సిందే అనమాట పక్కీర్లయినోళ్ళు
అట్లా శనివార్ అంటారు మా ఊర్లో అట్లుందా పక్కిర్లయితే కఖచ్చితంగా కూర తినాల్సిందే పాపమ్ మా అమ్మ వాళ్ళు శనివారం కూర తినరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారా కల్షం అంతా పెట్టుకుంటారా అమ్మోళ్ళు ఇట్ల పాపం శనివారం పడిందని కొంచెం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఉమ్ పక్కిర్లే ఆ సరే అక్క ఉందునా
అ ఉంటా అక్క
ఉ